హలో ఆ సార్ వినిపిస్తుందా
వినిపిస్తుంది
తిన్నారా సార్
తిన్నామండి మీరు తిన్నారా
ఉమ్మ్ తిన్నాం సార్ ఏం చేస్తున్నారు
జస్ట్ ఇప్పుడే వచ్చాము షాప్ చూసుకొనేసి వాకింగ్ చేస్తున్నామండి మీరేం చేస్తున్నారు
హుమ్మ్ పడుకోనాను సార్ పిల్లల్ని పడుకోన్ పేట్టేసి ఉమ్మ్ తినేసి జస్ట్ ఎలా పడుకున్నాం అనమాట ఆ తిన్నారు సార్ తినేసి పడుకున్నారు ఇంకా ఆ ఇవాళ ఎల్లారూ ఆ అవును సార్ ఇవాళ నుండి ఆఫ్ డే సెక్షన్స్ స్టార్ట్ అయ్యాయి ఏళ్లేసి వచ్చినారు మళ్ళీ ఇంకా మళ్ళీ పొద్దున్నకి లేయ్యాలి కదా సో అందుకని చెప్పి కొంచెం
మార్నింగ్ ఇన్నిటిక్ సెవెన్ థర్టీ కా
సెవెన్ థర్టీ నుంచి టువేల్ థర్టీ దాకా
ఓకే ఆఫ్టర్నూను
ఆఫ్టర్నూన్ లేదు సార్
అహా అదే ఆఫ్టర్నూన్ అన్ ఎన్ని గంటల్ వరకని స్కూల్
టువేల్ థర్టీ
టువేల్ థర్టీకా ఓకే ఇంకా ఏం చేశారు వంట
ఇవాళ వంట అదేంటది బీరకాయ పచ్చడి చేసాను
ఓకే
హ పిల్లలకి ఇ డిన్నర్ కి టిఫిన్ పెట్టాను వాళ్ళకి టిఫిన్ అడిగారు టిఫిన్ బట్
ఓకే పిల్లలకి మజ్జిగా లెమన్ అలాంటివి పంపించండి స్కూల్ కి
ఆ ఆ అలాగే సార్ చెప్పారు వాళ్ళు స్కూల్ లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట హు అలాగే సార్
వాటర్ తీసుకొండి బాగా మజ్జిగాన్నం కలిపిపెట్టండి బాగా ఆ ఎక్కువే ఉన్నాయండి ఇప్పుడు కూడా
ఇక్కడ ఫిబ్రవరి లాస్ట్ నుంచి స్టార్ట్ అయినాయి
ఉ
ఇంకా కంటిన్యూ ఇంకా ఏప్రిల్ మే వచ్చి అంటే ఇంకెలా ఉంటాయి
మా పిల్లలు ఏసేవస్తా ఉండారు నేను మళ్ళ తీసుకున్నాం మళ్ళ తీసుకున్నాం అని చెప్తానే ఉంటా ఎండల ఏసి డాడి ఏసి డాడి అన్ ంటున్నారు తీసుకున్నామ్మా తీసు కున్నమ్మ అని చెప్తానే ఉండా
ఆ ఇక్కడ మేమైతే మిద్దు పైన పడుకుంటాం సార్ మిద్దు పైన కానివ్వండి వరండాలో కానివ్వండి టేబుల్ ఫ్యాన్ పెట్కునేసీ తము
ఉం
సీ వల్ల ఏమస్తుంది సార్ కరెట్ బిల్ ఎక్కువ ఆరోగ్య ఏమ్మో అవుతుంది అదేదో చల్లగా టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని చందమామని చుక్కల్ని చూస్తూ పడుకుంటే అదో మ గా ఉంటుంది కదా
ఊమ్ మేము ఇంట్లోనే పడుకునేస్తామండి
ఇంట్లో మీరు ఎలా పడుకునే వాల్లో
మాకేం మిద్దేం లేదండి మేమ్ బ ఇటి ఇంటి ముందరే బయట సప్లెసుకొని ఇంటి ముందరే బ కొన్నవాళ్ళమ్ అండి మళ్ళా బయట వచ్చినాక బయట వేరే మి ఇల్లుంటే ఆడ పోయి పడుకునే వాళ్ళం సల్లగా ఉ ఎండాకాలం అనేసి
ఊమ్ మ్ మేము చిన్నప్పుడు అంతే మంచాలు వేసి పెట్టుకునే ది ఆ చందమామన్ జూస్ తో ఆ చొక్కల్ లెక్కబెడుతూ మా అమ్మమ్మ మా నానమ్మ చెప్ ప్పే కథలు వింటూ
ఉహుం మాకు మంచాలు గించాలు లేవండి చాప ఎసుకొనే పడుకునేళ్ళం మేము
ఉమ్ పల్లెటూరు విలేజ్ అది మొత్తం బాగుంటుంది కదా అట్మస్పియర్ అదంతా చాలా బాగుంటుంది కదా ఉ ఊమ్ ఇప్పుడు మొత్తం పొల్యూషనే కదా అక్కడ జుడు పొల్యూషన్ ఇంటి ఇంటి టూ త్రీ వెహికల్స్ ఉంటాయి
అవును అంతే అవసరం అది అంతే
ఈ అప్పుడు అవన్నీ ఏం లేవు కదా